ఆహా ఏంటి చెప్పండి
హాయ్ అండి హాయ్ చేస్తున్నారండి
నేనండి చదువుకుంటున్నానండి కొంచెం గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిప ప్రిపేర్ అవుతున్నా మొన్నే అరబ్బీ పడ్డాయి కదా
అవునండి ఇప్పుడు మనం చదువుకుంటేనే రేపుపొద్దున్న మన పిల్లలకు చెప్పగలం కదా
ఉ అదేండి ఇప్పుడు ఐటి జాబ్స్ మీద అంతా
నిడు పాతకాలం ఆ పాతకాలంలో అయితే టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పాస్ అయితేనే జాబ్లు
హు ఇప్పుడు అలా లేదు కదండి మీరు డిగ్రీ చదివినా కాని వేస్ట్ అయితే ప్రెజెంట్ కి హు ఏదైనా ఐటీ జాబ్ కూడా వేస్టే నండి ఇప్పుడు అంతా ఏఐ వచ్చేసింది కదా
హు ఎంటెక్ లు బి టెక్ లు ఇవన్నీ కూడా వేస్ స్టే అసల
అవునండి
హు ఇం క ఫారెన్ ఎళిపోయి మాస్టర్స్ అవి చేస్తున్నారు
హుమ్ ప్రజెంట్ అందరు యుఎస్స్ ఎట్లా కదా వెళ్ళిపోతున్నారు అక్కడ పార్ట్ టైమ్ చేసుకొని మంచిగా చ చదువు కంప్లీట్ చేసుకొని హ్మ్ అప్పుడు జాబ్ మంచిగా వస్తున్నాయి వాళ్ళకి సో ఎవరెక్క చదవడానికి ఇక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదు ప్రెజెంట్ గా అంటే ఇక్కడ ప్రెజెంట్ కి డిగ్రీ ఎదన్నా ఇండియా లోన గ్రోత్
అవునన్ ఇంకా యు ఎస్ లవి వెళ్ళిపోయి అక్కడ అసలు చాలా డబ్బులు పెట్టి ఆల్ డబ్బులు పెట్టి అక్కడ ఉండే
సిచువేషన్ ఎలా ఉందని అంటే క్నాలజీ గ్రోత్ అండ్ ఐటీ ఫీల్డ్ ఎలా ఉంది
ఐటీ ఫీల్డ్ కే బానే ఉందండి వాళ్ళు ఎప్పుడు కంప్యూటర్లతో పోటా పోటీ పడ్డమే ఆటిల్తో పడి అసలు స్ట్రెస్ ఫీల్ అయిపోతారు,
హ్మ్ అందుకనే కొంచం ఐటి ఫీల్డ్ వర్క్ ర అందరు బాగా డ్రింకింగ్ స్మోకింగ్ కూడా బా నేర్చుకుంటున్నారు కదా
డైలీ స్మోకింగ్ ఆట్లకి అలవాటు పడిపోతున్నారు.
మ్మ్ ఆ స్ట్రెస్ తగ్గించుకోవాలనుకుంటే ఇంకా దీనికి అలవాటు పడుతున్నారు అనమాట
అవునండి హ్మ్ ఇంకా మీ ఊరు అ ఇంకా కార్తీక సోమవారాలు కార్తీక వారాలు చేస్తారండి మీరు
హ్మ్ కార్తీక మాసం కార్తీక సోమవారాలు చేస్తామండి. పొద్దున్నే మూడు గంటలు లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసి మంచిగా దేవుడికి దండం పెట్టుకుని ఇంట్లో దీపం పెట్ ట్టి గుళ్లోకెళ్ళి వస్తామండి. ఏమో ఆ కార్తిక మాసం కొంచెం అన్ని రోజులు కూడా ఆ రోజు చేయాలి డైలీ చేయాలి చన్నీటితోనే స్నానం చేయాలన్నమాట ఇంట్లో అందరూ స్నానం చేసి దండం పెట్టి కోవాలన్నమాట
అంటే కోనేటి దగ్గరికి వెళ్ళిచేస్తార,
హ్మ్ కోనేటి దగ్గరకి వెళ్లి చేసి వచ్చి ఇంటి దగ్గర దీపం పెట్టుకొని అప్పుడు గుళ్లోకి వెళ్తాం అం
అవునా ఇప్పుడు కూడా అలా చేస్తున్నార అంటే గ్రేట్ అండి మీరు
చేస్త అనమాట ఇంకా కాకి మాస్ ఉంటుంది నాన్ వెజ్ తినకూడదు అనమాట
ఫాస్టింగ్ కూడా ఉంటారా అండి
ఉ ఫాస్టింగ్ ఎ లే మండే కూడా ఫాస్టింగ్
మండే మండే పంటార
ఉ మండే మండే ఉంటా అన్నమాట
ఆ అప్పుడయితే శివాలయాల అసలు ఖాళీగా ఉండవుసలు
మ్మ్ శివాలయస్తుకాళీ పాలు పట్టుకెళ్ళి మన చేతులతో అభిషేకం చేస్తే చాన మంచిది అన్నమాట
మ్మ్ శివరాత్రి అప్పుడు కూడ జాగరలు ఉంటారా
హ్మ్ శివరాత్రి అప్పుడు కూడా ఇక్కడ ఎస్కార్ట్ దగ్గర మంచిగా చేస్తరు కదా ప్రజెంట్ ఎప్పుడైతే మేము శివరాత్రికి అక్కడికి వెళ్తాం అక్కడ ఎగ్జబిషన్ అది అయితది ఇంకా కొండ మీదికి వెళ్ళి అక్కడే తల స్నానం చేసి నీట్ గా అక్కడ దేవున్ని దర్శించుకుని రావచ్చు అనమాట
అవునా
మ్మ్ బాగ ఫేమస్ అన్నమాట అక్కడ మ్మ్
నేం కూడా మాముూలుగా శివుడు గుడికెళ్ళీ నైట్ అంతా జాగారం చేస్తాం నైట్ అంతా మేల్కొని ఒక గేమ్స్ ఆడుకోవడం ఆర ఇద్దరు ఇంకేవైనా భక్తి గీత పాడుకోవడం ఇవన్నీ చేసుకొని మార్నింగ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి వెళ్తాం అన్నమాట
అవునా
ఇంకా టెంపుల్ కి వెళ్తాం టెంపుల్ కి వెళ్ళి వచ్చాక అప్పుడు తిం టం అప్పటికే టువెల్ అలా అయిపోతది
హ్మూ ప్రెజెంట్ అలాగ ఎవరు ఎక్కువ గుళ్లకటు వెళ్ళట్లేదు కదండీ
హ్మూ అవునండి దివాళి దివాళి ఎలా చేసుకుంటరండి
మ్మ్ దివాళి కూడ మంచిగ చేసుకుంటం అండి ఇంకా అందరం ఫ్యామిలీ అంతటా ఒక దగ్గరే చేసుకుంటం మంచిగా దన్నం పెట్ట్కొని మంచిగా క్రాకర్స్ అన్నీ తెచ్చుకొని కాల్చుకుంటం ఇంక ఫ్యామిలీ అంతా ఒక దగ్గరే దీపరాధనలా చేసు కొని అ రోజు మంచిగ ఇంట్లోనే పప్పన్నం చెరు గరెలు, పొంగడాలు ఇవన్నీ వండుకొని తింటాం అన్నమాట.
మ్మ్ మేమూ. ఇల్లంతా దీపాలు పెట్టుకుంటామండి దీపాలు పెట్టుకొని. ఆహ్ అవీ అంటే మూలన పెద్దలకు బట్టలు పెడతారు కదండి. అట్ల పెట్టుకొని స్వీట్స్ ఏమైనా చేసుకొని అందరం కలిసి తింటం. తిని క్రాకర్స్ కాల్చుకుంటం కానీ ఆ క్రాకర్స్ ఇప్. ఇప్పుడు కూడ అసలు చాల ఎక్కువ కాలుస్తున్నారు అసలు.
తి ఇంటికి చాల వరకు కూడ ఎఫెక్ట్ పడుతున్నాయి కదా. అంటే చూసుకోకుండ కాల్చేసుకోవడం చేతులల్లా.
ఫ్యామిలీ ప్యాక్స్ అని టైప్ ఆహ్ ఫ్యామిలీ ప్యాక్. క్స్ సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్.
చాలా రోజయితే ఎయిర్ పొల్యూషన్ చాలా ఉంటది కదా అన్నా, అసలు వద్దు క్రాకర్స్ అన్నా గానీ. ఎవరు వినటల్లేదు ఇప్పుడు,
ఏదో కొన్ని లిమిటెడ్ గా కాల్చు తెచ్చు అంతేగాని మొత్తం ఏకంగా బండిల్స్ బండిల్స్ తీసుకొచ్చి పెలుస్తరు.
హ్మ్ అదే ఇంకా ప్రజలకు అలవాటు అయిపోయింది అన్నమాట. ఏముంది ఆ ఒక్క రోజు సంతోషానికి. చూసుకుంటే చాలా నష్టానికి దారి తీస్తున్నది.
ఆహ్ అవునండి. ప్చ్ దీవాలీ తర్వాత. మార్నింగ్ రోజు చూస్తే రోడ్. అంతా ఈ క్రాకర్స్ చెత్తె ఉంటది.
హ్మ్ అవునండి ఫుల్గా పొల్యూషన్ గానీ. ఇదంతా వేస్టేజ్ కానీ అంత డబ్బులు ఖర్చుచేయెసి సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కాకపోతే ఇంకేమి ఉండదండి. మళ్ళీ నార్మల్గా మర్సటిరోజు అదే దాని బదులు కైట్స్. తెచ్చుకొని నీట్గా ఎగరేసుకొని ఫ్యామిలీ అందర్తో మంచిగా తిని ఎంజాయ్ చేస్తే బాగుంటది కదండి.
హ్మ్ అవునండి. ఇంకేంటి మొన్న ఉగాది అయింది కదా. రాసులు అవి చూసుకున్నారా బానే ఉన్నాయి.
లేదండి చూసుకోలేదు. ఏం చూసుకున్నా ఏం జరగాల్సింది. అవే జరుగుతున్నాయి కదండీ.
అవును.
చూసి మనం రెస్పాండ్ అయ్యో. కన్నా చుడకున్నా ఏదైతే కూడా ఉం. సైలెంట్ గా ఉండడం బెస్ట్
ఉ
ఏం లేదని జరుగుతుందని నమ్మకంగా పెట్టుకుంటే సరిపోద్
ఇంకా మీ సైడ్ వా వాతావరణం ఎలా ఉందండి
చాలా కూల్గా ఉందండి టూ డేస్ నుంచి వర్షం పడుతుంది మంచిగా
అవునా మాకు నిన్న పడిందండి వర్షం నిన్న వడగల్లతో పడింది వర్షం
అవునవును నిన్న బడిందంట మాకు కూడా ఒక టూ డేస్ నుంచి కొంచం క్లైమేట్ చాలా బాగుంది మంచిగానే ఉం
నిన్న వడగల్లతో పడింది వర్షం కానీ అవి పట్టుకోకూడదు చాలా భయం కదా అవి ఎప్పుడో పడతాయి కదా
అవునా మ్ కాని చాలా ఆనందంగా ఉంటది అప్పుడు మాత్రం
ఆ అవునండి ఇంకా ఆ కుం క్లైమేట్ అన్నది అస్ అప్పట్లో అయితే కరెక్ట్ గా ఉండేది కానీ ఇప్పుడు సమ్మర్లో వర్షాలు వస్తున్నాయి వర్షాకాలంలో ఎండ వస్తుంది
మ్ అవునండి ప్రజెంట్ కి ఏ కాలంలో ఏది వస్తుందో కూడా చెప్పలేక పో
మ్ అప్పట్లో అయితే ఎండాకాలంలో ఒడియాలు పెట్ కొని ఇవన్నీ చేసుకునే వాళ్ళు ఇప్పుడు అయ్యో ఒడియాలు పెడితే వర్షానికి కరిగిపోతాయి ఏమో
మ్ అవునండి అప్పట్లో చాలా రకమైన వడియాల అన్నమాట బియ్యం అని ఇవనేసి శెనగలు అని చాలా ఉండేవి అన్నమాట
ఈ వాతావరణం అసల ఏం అర్ధం కావట్లేదు బట్టలు అన్ని ఉతికినా సరే ఆ వా వర్షం పడుతదో ఏందో అర్ధం కావట్లేదు
మ్ అవునండి ప్రెజెంట్ ఎప్పుడు కా వాష్ చేద్దామని వర్షం పడేటట్టుంది సో బట్ చూసుకుని బట్టలు వాష్ చేయాలి
అవునండి నిన్న పడింది నిన్న వడగల్లో మా ఫ్రెండ్స్ కొందరు ఆ వడగల్లు పట్టుకున్నారంట ఈ రోజు మార్నింగ్ కి అవి వైట్ గా పొక్కుల్లా వచ్చేసాయి అంట
ఉమ్ అవునండి
ఆ
కానీ చాలా భయం వేస్తది అప్పుడే వర్షం ఉన్నప్పుడు పడేటప్పు డు కానీ బయట ఉంటే పిడుగులు పడ్డం చెట్ ట్ కింద ఉన్న వడగళ్ళు గాని అట్లా పడి చాలా మంది చనిపోయారు అనమాట చాలా భయం పష్ టు అలాంటి వడగళ్లు బయట ఉంటే చాలా భయం అనమాట మనమే కాదు పసుపులు గాని అట్లాంటివి ఏవి చెట్ల కింద కూడా ఉంచకూడదు అనమాట
మ్ అవునండి చాలా భయం అసలు ఆ వడగళ్లు కూడా చాలా డేంజర్ చూడగాని చిన్నపిల్లలు అందరూ నోట్లో వేస్ కోడం అవి చేస్తారు కానీ భయమే చాల జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలతో ఆల్తో
ఉ
కానీ వర్షం పడితే ట్రైనే క్లీన్ వద్దండి ఫస్ట్
కానీ ఇక్కడ అలా కాదండి డ్రైనేజ్ క్లీన్ అవ్వడం కాదుా డ్రైనేజ్ రోడ్డు మీద వస్తుంది అనమాట
అవునా
హ్మ్ మన పల్లెటూరులలో అంటే మంచిగా అక్కడైతే బాగా పడుకుొస్తాయి గాని ఇక్కడైతే అని
అవునండి ఓకే అండి ఉంటాము బాయ్
హ్మ్ థాంక్ యూ
ఇంకేమైనా మాట్లాడతారండి హలో ఇంకేమైనా మాట్లాడతారండి
హమ్ థ్యాంక్ అండి
ఆ ఓకే అండి బాయ్